ఆ ఇప్పుడు నాది ఎట్లొచ్చింది
ఇప్పుడు వేరే నెంబర్ పడ్డదిగా ఇది
ఏ నెంబర్ పడ్డది
ఉమ్ ఏమో పేరు పడ్డదిరా
ఏం పేరు
ఇప్పుడు ఇది నీ నెంబర్ ఏ నా
ఆ
నీ నెంబర్ కాదు వేరే పేరు పడ్డది ఈడ
వేరే పేరు యాడ్ అయిందా ఏంది
అవును ఇప్పు నీ ఈ నైన్ డబల్ ఫోర్ నంబర్ కి చెత్తే కలవలేదురా కట్ అయింది
అన్న నెంబర్ ఏ నా అది నైన్ డబుల్ ఫోరు అయితే మళ్ళా చేసినప్పుడు ఈ నెంబర్ కే చెయ ఇగ చూద్దాం ఇంకో ఇంకో కాల్ కు సరే మరి తిన్నరా
తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నం
ఆలూగడ్డ టమాటా
ఆలుగడ్డ టమాటా
ఉం మీది
మాది మటన్
మోటన్ సోమవారం కాద వారాలేమన్న ఉంటే
ఉం
కొంతమంది ఆదివారాలు సోమవారాలు ఉంటారు కదా మీకు కూడా అలానే ఉన్నదా అని అడుగుతున్నా
మాకే వారాలు లేవండి ఏ వారాలు లేవు అన్ని వారాలు తింటాము అసలు ఇయల మటన్ కూడా అనుకోకుండా అక్కడ మేడారం దగ్గర మేక లట రాత్రి బగారన్నం తిన్నయి అట
ఆ
తిని అరగక చాలా వరకు చనిపోయినయి ఆట చనిపోతే చాలా మంది ఐదు వందలకొక్కటే ఇచ్చ్రట మేకని పెద్ద పెద్ద గోర్రులు ఇత్తే అక్కడికి పోయి మనిషికొకటి పట్టుకొని వచ్చిర్రు ఐదు వందల ఒకటి ఐదు వందల కి ఉం పట్టుకొని వచ్చిరు కాని వీళ్ళు పోలే మా వోళ్లు పోలే గాని నార్లపురంలో మా చిన్నమ్మ వాళ్ళు తెచ్చి రట కూర పంపిత్తే మనిషి కో ఆర కిలో అంత తీసుకున్నం అన్నట్టు
ఆహా పాపం చాలా నష్టం కదా
చాలా నష్టమా చాలా నష్టం అసలు పెద్ద పెద్ద గోర్రులు అట
ఇగ బగారన్నం తిని చనిపోవడం ఏంది
బగారన్నం అరుగుతుదా అరగదు
అసలు మేడారంలో బగారన్నం కాడికి కేందుకు పోయినవి ఇవి
మంద మంద మంద
అదే మంద వాళ్ళు ఉంటరు కదా
వాళ్ళు ఉంటారు గానీ చాన ఉంటాయి కదా ఎటు పోయేది చూసుకోరు కదా
కోసుకోరు మరి చాలా వరకు నష్టం ఉంటాది కదా పాపం
ఎట్ల చేసిరో ఎట్ల చూసిరో ఎట్ల నష్టం జరిగిందో
అవును అయితే ఇవాళ మటనా
ఉం మోటమా నిన్న టమాట పచ్చడి నూరినా ఆ పచ్చడి తోటే తిన్నాం నిన్న ఇయ్యాలా సాయంత్రం మటన్ వండిన
ఉం ఇవాళ రేపు
ఉం ఇవాళ రేపు కంప్లీట్ మళ్ళ ఎల్లుండి
అవును అదే కొంతమందికి సోమవారము ఆదివారము అని ఇట్లా ఒక పొద్దులు ఉంటాయి పూజలు ఉంటాయి కదా అండి అందుకోసమీ అనేసి మీకు కూడా ఏమన్నా ఉన్నాయా పూజలు మీరేమన్నా జాతరలు పోతారా తిరుగుతారా లేకుంటే ఇట్లా ఒక పొద్దులు ఇట్లా పడతారా
ఏ ఒకపొదులు పట్టమండీ ఏ జాతర్లకు పోము పోతే ఒక్క సమ్మక్క సారక్క తల్లి కాడికె పోతం
అదే ను సమ్మక్క సారక్క తల్లి తిను తాగు అంటది కాబట్టి అడిగిపోతారా
పోతాం గట్ల ఈ ఒకపొదుల కాడికి మేం బోము
అంతేనాండి అంటే మీ ఇంట్ల ఎవరన పెద్దవాళ్ళు కూడా అట్లనే ఉం అందరు అట్లనే ఉంటరా
అ లేదండి మా మా అత్తమ్మ ఒక సోమవారం రోజు ఉంటది
అవునా అంటే వాళ్ళు వేరే ఉంటరా అండి
ఏం
అవునా అంటే మీరు మటన్ తిన్నం అంటలు కదా అందుకే అడుగుతున్న పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా మనం ఉండకున్న పెద్దవాళ్ళు ఉం అంటే కుటుంబంలో ఒకరు తినకుంటే అందరం అట్లనే ఉంటం కదా
మే అట్ల ఉండమండి ఆమె ఒక్కతె ముట్టితది కాబట్టి ఆమె ఉపాసం ఉండేది ఎప్పుడైనా అంటే నీస్ తినకుంట ఉండేది మేమైతే అందరం తినేది ఎప్పుడైనా తిన్నంక తినలేదని చెప్పుకోవద్దు కదండి ఊ తిన్నమంటేనే
పర్లేదు ఈ రోజులల అన్ని తినాలే ఇది ఒక ఒక పొద్దులు ఉపవాసాలు ఇవన్నీ పల్లెటూళ్లల బానే ఉంటయి గని ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఇట్ల అనుకుంటారు గాని అది ఎవరికో ఒకరికి
ఏం చేద్దాం వచ్చే టైం వచ్చినప్పుడు వత్తనే ఉంటది ఏదైనా
అవును పిల్లలు చదువుకుంటలా అండి
ఆ చదువుకుంటరాండి
అంటే ఇక్కడేనా లేకు కుంటే వేరే ఊర్లలా ఇట్ల ఉంటరా
అబ్బాయి వేరే ఊరు
మీ ఇప్పుడు పల్లెటూరు అంటున్నారు కదా అక్కడ ఉన్నాయ ఏమన్న స్కూల్ లు
ఆ ఉందండి ఒకటి హాస్టలు స్కూలు రెండున్నయి
అవును మీర్
అంటే అబ్బాయి ఎటుర్ నాగారం హస్టల్ ఉంటడు అమ్మాయి ఇక్కనే ఉంటది ఇక్కడ హాస్టల్ ఉంది కానీ ఇక్కడ హాస్టల్ మొత్తం గొత్తే వాళ్ళే ఉంటరు
అవును కోయవాళ్ళు
కోయే వాళ్ళు గొత్తేకోయే వాళ్ళు ఉంటారు
అ అయితే పోరుగూరుకి వెళ్లి చదుకోవాల
ఆ ఇక్కడ ఫిఫ్త్ వరకే ఉంటది
ఆహో ఇంకా చెప్పండి ఇంకా
ఇంకా ఊర్కెళ్ళారండి ఏప్పని మీద
ఆ వెల్ వెళ్తున్నరాండి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా వెళ్ళాలి ఇగ తప్పదు మేము రోజుకు పనికి వెళ్తాం పల్లెటూరే కదాండి పక్క ఊరికి పనికి వెళ్తాం పతి తీయడానికి ఇంత చిన్న చిన్న పొలాలు పనుకు ఇది గడ్డి కోయడానికి మన పొలాలలో కూడా కొంచెం మందు కొట్టడానికి నీళ్లు పోయడానికి ఊ వరాల మీద గడ్డి కోయడానికి గడ్డి మందులు కొట్టడం అవన్నిటి కొంచెం కొంచెం సాయం చేస్తూ ఇంట్లోనే ఉన్నాం కదా అండి పిల్లటూర్లో ఒక మనిషిని కూలికి పెడితే నాలుగు వందలు ఐదు వందలు కష్టపడుతాన్నాం కాబట్టి మనం మనం పని కూడా మనం కొంచెం కొంచెం సాయం చేసుకోవాలనుకుతాం అట్లా ఒకక్కరే చేయాలంటే చెయరు కదా మనకి ఇంట్లో కూడా
అవును కదా
అంటే చిన్న చిన్న పనులకు కూడా వెళ్తాం పత్త తీయడానికి అట్లా అట్లా ఉఊరు ఊరుక వెళ్తాం మన ఊర్లలో కొంచెం తక్కువ ఉంటాయి ఇడ పోలాదే బాగుంటాయి
అ పెళ్లి సంబంధానికి వెళ్ళారా ఫిక్స్ అయిందా అండి మరి
ఆ అయిందండి అమ్మాయి అబ్బాయి బానే ఉన్నారు అనుకున్నారు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అబ్బాయి వాళ్ళు ఇల్లు చూశారు బానే ఉన్నది అన్నారు మాట్లాడుకున్నారు నచ్చింది సంబంధం మాట్లాడుకు కున్నారు అయిపోయింద
హ
ఆ ఈ రోజులలో ఇక అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి కొది అయినా మన అమ్మలకి తెలిసిన అమ్మాయి కావడం వల్ల అబ్బాయి కూడా మనకు తెలిసిన అబ్బాయి కాబట్టి ఓకే అయిపోయింది
ఎంత కట్నం ఎంతటండి మరి అది
కట్నం అంటే మనం ఇక డబ్బులి ఇస్తే డబ్బున మంచి ఉండు చెడు అట్లా అనేసి పొలమే ఇస్తానన్నండి మేమే ఏదన్నా ఇ కట్నాలు ఇట్లా మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు కట్నాలు ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం కొంచెం ఎంత తెలిసిన వాళ్ళ అయినా కా ను్వు ఒక సందర్భంలో మారిపోతారు కదాండి అమ్మాయి కూడా ఫ్యూచర్లా ఉండాలి కదా ఏదన్నా వస్తువు అనేసి పూలమే ఇస్తానని ఒప్పుకున్నారు రెండు తులాల బంగారం పెడతానని ఒప్పుకున్నారు ఇంటి ముందటే ఖర్చులో ఆడపిల్లకి కూడా చాలనా ఖర్చు ఉంటది కదండి
అవును
పేదోళ్ళు కదా మళ్ళా కొంచెం అర్ధం చేసుకోవాలి అనేసి ఇక పొల మ ఇక ఇద్దరు అమ్మాయిలే వీళ్ళు అనేసి అక్కట్న మాట్లాడితే అరేకరు ఈ ఇస్తామని ఒప్పుకున్నారు అమ్మయి వాళ్ళు ఎకరం అడిగళ్ళు గాని ఆ ఎకరం తీసుకున్న అర ఎకరం తీసుకున్న అమ్మాయికే కదా అండి తర్వాత మళ్ళా తల్లిదండ్రులకు ఉండాలి కదా అనేసి కార్యక్రమిస్తామని ఇప్పుడు ఒప్పుకున్నారు తర్వాతనేను వాళ్ళకే కదా అని అట్లా మాటకు వాళ్ళు వద్దన్నారు లే ఏది వద్దు మాకు అమ్మాయి బాగుంటే చాల అన్నారు కాగానీ మనం ఇచ్చే పద్ధతి ఇచ్చుకోవాలి కదండి అమ్మాయికి రేపు మాట రాకుండా
ఇప్పుడు వల్ల ర ఎకరం భూమి ఇయ్యాలి పుట్టుపోతలు పెట్టాలి
ఆ పెట్టుబధ పెట్ చుట్టు పోతలే చాలా వరకు ఎక్కువ ఖర్చు ఇప్పుడు రెండు తులాల తాడంటే మేము మనం అంచనా వేసుకుంటే లక్ష యాభై వేలు నాలుగు లక్షలు అవే పోతాయండి ఇంటి ముంద ఖర్చు నాలుగు లక్షలు లేంది పెళ్లిి కాదు నాలుగైదు లక్షలేని పెళ్లిగా ఇప్పుడు ఎట్లా ఎంత కాదు అనుకున్న తొమ్మిది పది లక్షలు కావాలి అమ్మాయి వాళ్ళలకు అని అర్థం చేసుకున్నారు అదే వాళ్ళు కూడా ఏమో అంత ఆశించలేదులేండి తా ఎంతైనా వీళ్ళు కొంచెం పేదోళ్లు కదా మాకు కూడా అమ్మాయి అంటే చాలు మీ ఇష్టం పెట్ మీరు పెట్టుకుంటానంటే మేము వద్దనము ఎందుకంటే మాకు ఒక అమ్మాయిన్నదనేసి వాళ్ళు మాట్లాడి మేము అన్ని పెట్టుకున్నాం గాని మీ ఇష్టం మీ అమ్మాయి మా ఇంటి ముందర ఉంటది కాబట్టి మేమే తెర్చ్చుకుంటామో మేము మేము పెట్టుకునేడే పెట్టుకుంటాం గాని ఇ మీరు పెట్టాలనుకునేటి అయితే ఒప్పు కొ తర్వాతయితే పెట్టాక తప్పదు కదండి ఇప్పుడు పెట్టకుండా ఫ్యూచర్ మళ్ళా ముందు ముందు కూడా మాట్లాడాల్సి వస్తుది కదా వాటి గురించి ఇప్పుడు గొప్పగా వై గా ఒప్పుకొని తర్వాత నాకు లేదు నేను చెయ్యను అట్లా ఇట్లాని అంటే అమ్మాయికి ఇబ్బంది కదండి అందుకోసం అనేసి ఆలోచించి అరెకరం పొలం ఇస్తామని ఒప్పుకొని రెండు తులాల తాడు పెడతానన్నారు ఓ సరే అన కొను ఉగాది వెళ్ళిన తర్వాత పెళ్లి పెట్టుకుందాం అనుకున్నారు అడికే మాట్లాడిల్వా ఆ అప్పటికే అయిపోయింది ఇబ్బు మా పిల్లగాడు అనిపించుకోవడానికి ఇగా కొంచెం వరపూజలాగా పూసి ఆ కార్యక్రమం మీ చూసుకొని ఇని భోజనాలు చేసి వచ్చేసిందండి ఇ ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అమ్మనమ్మన ఇంటికి అబ్బాయి వాళ్లచ్చ చూసి వెెళ్ళి కదా అండి ఓకే అనుకున్నారు గదా మనం కూడా ఆడిగి పోయినాంక చూసిన తర్వాతనా మళ్ళా నచ్చిందా నచ్చలేదా మనకు కూడా నచ్చాలి కదా మరి నచ్చలేదంటే మరి ఆపేద్దాము నచ్చింది టే ఇగా ఐదు వందల వెయ్యి రూపాయల రెండు వేల మన ఇష్టం ఇగా మన యైతే కట్నం ఇత్తాం మన ఒప్పుకోలే గదా అనేసి రెండు వేల పదహారు లో వెయ్యి పదార్లు మనం చూడలేదండి టవల్ కప్పి మన పిల్లగాడు అనిపించుకొని వరా పూజా పోసి బోట్ బెట్టి ఇట్లా బ తరు గదా పెద్దవాళ్ళు మన పిల్లగాడని పేర్చుకోవడం కోసం అట్లా చేసి వంట చేస్తే వా తినేసి వచ్చేసి మా ఇప్పుడు అమ్మాయి వాల్లా ఇల్లు ఎట్లా ఉందో అబ్బాయి వాల్లది కూడ్ సేమ్ అంతే అట్లానే ఉంటా సేమ్ వీళ్ళ వీళ్ళది చూస్తే వాళ్ళ చూసినట్టే సేమ్ అట్లనే అదే గట్లనే ఉంటే గల్లీ కూడా అట్లనే ఉంటది సేమ్ ఎందుకంటే గొప్పయి చెప్పుకోవద్దు కదా అబ్బాయి డిజే నడుపుతాడు ఒక ఎకరం పొలం ఉన్నది వాళ్ళకు కూడా అమ్మాయి అయితే బయట పనికి పోదని చెప్పినాం